హలో! ఆ హలో, ఎవరండీ?
ఆ ఏనబడుతుందండి? మ్మ్?
ఎక్కడ నుంచి అండి మీరు?
ఆ హలో! ఆ, చక్కగానే ఉన్నారు.
బాగున్నానండి. మీరు? మీరు,
ఆ, బాగున్నాను. అమ్ కొంచెం గట్టిగా మాట్లాడతారా?
ఎక్కడి నుంచి?
కడప మాది. నేటివ్ ప్లేస్ కడప.
కడప నా?
ఆ
ఓకే. కడపలో ఎక్కడండి?
మదనపల్లి.
కడపలో కడపలో మదన్ పల్లి ఆ
కడపలో ఎక్కడనా
అంటే కడపలోకి వంద రూపాయలు వచ్చిందా
ఆ అవునండి
ఓకే చాల ఫనిగా మాట్లాడుతున్నారు అండి అ నాక ఏంది లేదు లేండి నేను కూడా హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ లో న్యూయార్క్ లో ఉంటాను
అ ఆ
మీరు
నేను తిన్నాను
ఏం తిన్నారు
అన్నం పప్పులు పొడి నెయ్యి
అన్నం పప్పుల పొడి నెయ్యి
ఆ
నైస్ కాంబినేషన్
ఎస్
ఆర్ యు సింగిల్ ఆర్ మ్యారేజ్
కొవ్వు మాటలు మాట్లాడకు
కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి
ఏమి
కొంచెం రెస్పెక్ట్ ఇయ్యడి అంటున్నా
వినిపిస్తుందా
ఉ వినిపిస్తుంది లేండి
చెప్పండి ఏంది
ఆ కొంచెం స్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అంటున్న
ఓకే
ఉ
హ
అదే అండి ఫస్ట్ టైమ్ అమ్మాయితో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచం టెన్షన్గా ఉంది ఆ చెప్పండి మీ గురించి
ఏ లేదు అండి చెప్పాలి
ఇదింగ ఇక నేను
ఆ
కులింగ్ ఎక్కడ అండి
ఏంటి
కూలింగ్స్ కూలింగ్ ఎక్కడ
స్కూలీంగ్ కడప
కడప ఒక పెక్షుట్లు విష అంటలేదా ఇది
హ మీ ఫ్రెండ్ మీ ఫ్రీ టైమ్ లో ఏం స్తారు అండి
నేనా అండి
ఉ
ఆ క్యరమ్స్, కార్డ్స్
ఉ
ఆ పక్కనోళ్లు తల తిన్నడం అంతే అండి
ఉ
మీరు
హు నేను అంతే అండి ఉ బాగా నిద్రపోతాను లేకపోతే ఏమైనా ఉ లేపోతే మ్యూజిక్ వింటా కాసేపు ఫ్రీగా ఉండేటప్పుడు అలా వాకింగ్ వెళ్ళడం అలా చేస్తాను ఉ
స్టోరీస్ స్టోరీస్ ఇష్టమా
ఆహా స్టోరీస్ ఇష్టం లేదండి
అవునా
అ
ఉహు సాంగ్స్ ఇష్టం అన్నారు కదా
ఆ సాంగ్స్ ఇష్టం బట్ స్టోరీసే మనకి ఇంట్రెస్ట్ ఉండదు
హ అంటే సాంగ్స్ ఇష్టమా
ఆ సాంగ్స్ ఇష్టం అని అ అంటే ఇష్టం అంటే ఇష్టం కాదు వింటాను ఫ్రీ టైమ్ లో కోసేపు రిలా
ఓకే ఆ విన్న పాటల్లో ఒక పాట పాడతారా
ఆ
ఆ విన్న పాటల్లో ఒక పాట పాడతారా అంటున్నా
ఊ అంతయితే ఊత్తపులే తర్వాత
మరి ఇష్టంగా వింటామన్నారు ఇష్టంగా వింటామని చెప్పారు
అవును వింటాము అంతేగాని పాడతామా ఏంది వినడం వరకే మూడు మనము దాని అప్సెట్ పడితే వినడం లేకపోతే లేదు
ఓకే
హా
ఉ సరే మీ హాబీస్ అండ్ మీ ఫేవరెట్ వాటి గురించి చెప్పండి
ఆ నా హాబీస్ లైక్ కొంచెం డ్రాయింగ్ వేస్ తను డ్రా ఇంగ్ మీద బా ఇంట్రెస్ట్ పెయింటింగ్స్
ఉ
అట్లేస్తాను
ఉ
ఆ ఇంకా ఏదైనా కొంచెం క్రియేటివ్గా ఉ అంటే ప్లాంటింగ్ ప్లాంటింగ్ చేయడము ఖాళీగా ఫ్రీ టైమ్ అంటే గార్డెనింగ్ అట్లా వెళ్ళడం
ఓకే
ఉ అలా ఉంటది
ఉ
ఉ మీకు ఏమి ఇష్టం హాబీస్
నాకా అండి ఫార్మింగ్ అండి
ఫార్మింగ
అ
బా చేస్తారా మీరు ఫార్మింగ్
ఉ ఐ లైక్ ఇట్
ఆ
బట్ కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే నేనే చెప్పలేదులేండి
ఉ
కుండే బాగుండేది
మీకు లేస్ మేకింగ్ వస్తే మీ వాళ్ళే ఒప్పుకుంటారు ఏముంది
అంటే ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం లేదు లేదండి ఊర్లో వాళ్ళతోనే అదే
ఊర్లో వాళ్ళతో పట్టించుకుంటే ఎట్లా మనకి ఏందొచ్చిందో అది చేస్తేనే కదా మనం హ్యాపీగా ఉంటాం
ఆ కరెక్టే అది ఇంట్లో చెప్పాలిగా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఏమైనంటే డబ్బులు పెట్టి చదివించే వాళ్ళు చదివించే వాళ్ళం కాదేమో అని అని అంటారు
ఆ
ఉ
అది మీరు వాళ్ళకి ఇచ్చేసి చపియ్యల్లా చదువుకున్నా కాబట్టి నాక్ ఇవన్నీ తెలుస్తాయి సో నేను చేసుకుంటాను చదువుకపోతే నాకేం దెలుస్తుంది మీలాగనే ఉంటా కదా అనిని చెప్పాలా
ఇంగోటి గుద
ఉంటాడు
ఓకే ఇంకో ప్రాబ్లం గూడా ఉందిలేండి ఆ ఫార్మర్ క పిల్లని గారు కదా అదొకటి మళ్ళీ ఇంవర అయితే
ఏముందండి ఎందుకియ్యరు నువ్ బాగ మీ ఫార్మింగ్ లో బాగా బా భూమి గొని బాగా సంపాదించుకొని బాగుంటే ఖచ్చితంగా ఇస్తారు
భూవనేేఊర్లే ఇద అండి
ఉ
భూములున్నా గూడా ఇవ్వట్లేదులేండి
మీరు నువ్వు సంపాయిచ్చి ఇల్లు కట్టి కారు కొన ఒక రేంజ్ లో ఉండు ఎందుకు ఇవరండి ఎవరైనా ఇప్పుడు
అవునా
ఉ
ఓకే
ఉ ఉ ఇంకా ఏం జె ఏం రీసెంట్గా మీరు పొలంలో ఉ బాగున్నాయా రేటు బాగా పండినాయా
ఆ పండడమయితే బానే పం రేట్ల
పత్తి గూడా యేస్తారా మీరు
ఉ వేసామంది
ఆ
రాగి గూడా వేసాము రాగి మనం తయారు చేసాము
అవునా ఓకే మేము మొన్న రాగులు అదే పండుగ మళ్ళీ కొన్నామండి ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్
ఆ రాగుల్ గొన్నారా
ఉ
ఏ
ఓయితే మాములుమే మేమేం లేయలేదు అందుకే కొనుకున్నాం
కొనుక్కున్నారా దేనికి సంగటికా
ఉ అదే రాయిపిండి కోసం
ఓకే
బయిట కొనుకుంటే ప్యాకెట్ లో అది బాగోదు కదా మనమే ఆ కొంచెం అందులో ఉమ్ తర్వాత కొంచెం ఏమంటారు రోస్ట్ చేసి
హ్మ్మ్
రాగి పిండి కొట్టించుకుంటే సంగటికీ బాగుంటది అనేసి
ఓకే
ఆ
ఎంత పెట్టి కొన్నారు
ఉ
ఎంత పెట్టుకొన్నారు బయట అంటున్న
ఐడియా లేదు నాన్న తీసుకున్నాడు
ఓకే
ఆ
ఉమ్మ్ అమ్బిషన్ ఏంటండి మీది
ఏముందండి మంచి సెటిల్ కావాలా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలా
అ జాబే ఎందులో
నా అంటే నాది హార్డ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఎంబల్డ్ సిస్టమ్ ఆర్ వి ల్ స్ యి ఎలా దేనిమీదా అ
హ్మ్మ్ ఓకే
ఆ
ఉ ఉ ఫేవరెట్ ఫూడ్
ఇది మా అమ్మాయి ఏవి చేసినా బాగానే తింటాన్ డ పర్టికులర్ గా ఇది ఫేవరెట్ ఏం లేదు
నన్నేని కాదు అంటే ఏదైనా ఇష్టంగా తింటారుగా ఎవరైనా ఒకటి
అవును మమ్మీ చేసి చికెన్ నాన్ వెజ్ బాగా ఇష్టం కద తింటా
నోన్ వెజ్జా నాన్ వెజ్లో ఏది చికెన్ ఉంది మటన్ ఉంది పిగ్ ఉంది
ఆ బాయ్ అండి
భయా ఏంటడా ప్రియద
చె ఆ బాయ్ కాలేజీలో ఐతే అదే గుడ్డి
ఓకే బాయ్!